హలో హలో
రండి
ఆ బాన్నం అండి మీరు బాగు రా
బాగున్నామండి ఏం చేస్తు తిన్నారా అండి
ఆ అయిందండి భోజనం అయిందండి
ఎం వంట చేసిర్రు
ఈ రోజా మాది వంకాయ కురుమా
అవునా అండి పిల్లలంతా బాగున్నారా
మంచినే ఉంటరు మీరు ఎలా ఉండ్రు
అ మేము బాగున్నామండి
ఆ హ్
చెప్పండి ఆ అవునా అండి అదే చాండ్రోలు అయితుంది కదా అదే క్రిస్మస్ పండగకి ఏ షాపింగ్ చేస్తారు కదండి పిండి వంటలు కూడా జేయించుకుంట్రు కదా
అవును అవును
క్కడ్ జేయించుకుంట్రే ఎక్కడ వెళ్తారు మీకు దెలుసు కదా అని అడుగుతామని చేసినాండి
ఆహా వా
త్త రాండి ఒకసారి
ఆ సరే అండి ఆ షాపింగ్ అంటే ఇగ స్ ఈ చిన్నది హైద్రాబాద్ లో షాపింగ్ చేస్సాము
అవునండి ఆ
కొన్ని యెళ్ళు అవసరం ఉన్నాయి పిల్లల గిట్ల తీసుకోంటే ఇక్కడ లోకల్ లోనే తీసుకుంటాం
అవునా అండి పిండి వంటలు
వంటలంటే కూడ వేరే దగ్గర చేయిస్తావండి వేరే వాళ్ళుకు వాళ్ళు చేయిస్తారు
మ్మ్ హ్మ్
వస్తువులన్నీ తీసుకెళ్తాము
ఆ ఏమేమి చేస్తారండి పిండి వంటలు క్రిస్మస్ కి మీరు
అర్షెలు చేస్తావండి అరష్ క్కలు చేస్తాము బిస్కెట్స్ చేస్తాము
ఆ
ఆ మరి గర్చికయలు చేసి పిల్లలు ఏది ఇష్టపడితే అది చేస్
అంటే అంటే అరషలు ఎట్లా అర్ ాల మా బెలం
ఆ బెల్లం పాకంంతో చెప్పిండి బెల్లం పాకంంతోటి చేస్తాం
డి
అంటే కలిసి చేసేసుకుంటాం అండి ఇద్దరు ముగ్గురం కలిసి చేసుకుంటాం
ఆహా అ బస్కెట్ ఎట్లా చే సరే పిండితోటి
మైదా పిండితోటి చేస్తాం ఎగ్స్ ఎస్ దులో షుగరు
ఉమ్
సెన్స్ యేస్తము స్మెల్ కొరకు.
అయితే దాని కొల్త ఒక గ్లాస్ తోటి ఇట్లా రౌండ్ జేస్తరా బిస్కెట్స్?
అవునండి గ్లాస్ తోటి రౌండ్ జేస్తం, లేకుంటే పిల్లలూ కత్తి తీసుకోవాలె. డిజైన్ ఏదుంటే అది గోసుకుంటారు.
అ హా సరెలేండి, వాళ్ళు ఏ షేప్ అంటే ఏ బి సి లు గుడ చేసుకుంటారు కొంతమంది పిల్లలు బొమ్మలు గూడ. ఆ హా
ట్ల ట్ల
ఆ అంటె అదే క్రిస్మస్ అదే బయట దేశాలల్ల డిసెంబర్ ఫస్ట్ నుంచి గుడ చేసుకుంటరు క్రిస్మస్ సంబరాలు.
అవునంట అండి. ఆ ట్వంటీ థర్డ్ ఇరవై
ఫోర్త్, ఫిఫ్త్, ట్వంటీ సిక్స్త్ అవును. ఆ సాంట క్లాక్ వస్తడు గిఫ్ట్స్ ఇస్తరన్ మీ యిట్లా డ్రెస్ చేసుకుంటరు కదండి, ఉమ్ అదె మల్లింకేమో ట్రీ గుడ పెడతరు గద మీరు?
ఆ క్రిస్మస్ ట్రీ పెడతమండి. ఆ పెడతము, చేస్తాము ఓ హో గఅవి పల జేసి టి వాళ్ళ అందర్ ఫ్రెండ్స్ కి వాళ్ళ పిల్లల్కి పంపిస్తాం. స్నేహితులకి
అంతేనండి.
పొరుగు వాళ్ళగ్గుడ పంపిస్త క్రిస్మస్ అం
అంటే కాలనీ వాళ్ళందర్
కాలనీ వాళ్ళకు ఆ పంపిస్తము. ఎవరన్న స్నేహితులు ఉంటే వాళ్ళ గూడ పంపిస్తం. టె కొంచెం ఫ్రీ గ, ఆ క్లోజ్ గున్న వాళ్ళకు భోజన లంచ్ గుడ త్తవండి చర్చ్ కి పోయోచినాక.
దే అండి డిసెంబర్ నెలల. క్యారల్స్ అని వెళ్తర నైట్ పూట పదకొండు, పన్నెండింటికి ఆబ్ వేస్ వెళ్తరు గదా, ఆ క్యారెల్స్ అంటరు ఏమంట
తిరిగి తిరిగి చెప్పడానికని ఒస్తరు.
మ్ హు అట్లనా అదే ఫస్ట్ నుంచి వస్ కదండి చాలా వరకు ఐ ఐదు పదో తారీఖు నుం
ఆ పది నుంచి వస్తారు అంటే ఇక చర్చికి మంది విధ వాళ్ళ కుటుంబాలను బట్టి తీ వస్తారండి ఆ ఎక్కువ ఎంతమంది ఎక్కువ చర్చి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉంటే వాళక్కడికి వెళ్తే తక్కువ ఉంటే ఇక అయి
అవును అదే హకు ఇంత మంది ఏమో సేమి క్రిస్మస్ అని యూత్ చిల్డ్రన్స్ అట్లా వేరు వేరు చేస్తారు కద
అదే అవాట్లో కూడా వస్తారండి అ పెద్ద పెద్ద కె గుడులు ఉంటే వాళ్ళు ఎక్కువ మంది వస్తారు తక్కువ మెంబర్స్ ఉంటేనేమో తక్కువ
ఆహా అంతెనా మ్ హు మ్ అదే ఇప్పుడు పెళ్ళిళ్ళకి కూడా మీరు మీ దాంట్లో అది వైట్ డ్రెస్ వేసుకుంటారు కదండి పెళ్లిళ్లకు వైట్ ఫ్రాక్ అసలు మంచిగా ఉంటదండి అసలు పెళ్లికి
వైట్ పకస్తారు మంచిగా వైట్ శారీ చీర కట్టేటెళ్ళు చీర కడతారు, ఫ్రాక్ వేసుకుంటారు ఇప్పుడు ఎక్కువ రెండు ఎక్కువ మంది ఇప్పుడు, చాలా మంది చీరలు కడుతరు చాలా మంది డ్రెస్సులు వేస్తారు.
ఆ ఎవరికి నచ్చినట్ వాళ్ళు వేసుకుంటుారుట్టుంది
ఓక
ఆ అదే అదే ఫ్రాక్ ఎంత ఉంటదండి పెళ్ళి అప్పుడు
అంటే ఇంకా మనం స్తోమత బట్టి ఉంటదండి డి ఆది పది వేర కానుూలు ఉంటదండి ఆరు వేలు పదిహను లక్ష
అయితే హైదరాబాద్ లోనే దొరుకుతుండొచ్చు కదా
ఆ
అవునా అదే మా ఫ్రెండ్ వాళ్ళు వాళ్ళళ్ళు తెలుసు ళ్ళ ఫ్రెండ్ వాళ్ళు అనమాట ఆ మ్యారేజ్ కి ఇట్లా ఫ్రాక్ కావాలన్నారండి
అవు
అయితే మొన్న మీది మ్యారేజ్ చేసిర్రు కదా మీకు తెలుసేమో అన్నట్టుగా మీకు కాల్ చేసి ఏమండీ ఏ క్కడ సిటీలోనే తీసుకున్నారా మీరు పట్నంలా అవునా అండి ఆ అందుకే, తీసుకుంటే మరి ఒక మాట అడిగి తీసుకుందామని మీ కూచెబ్దా అడుగుదామని చేసింటండి నేను అవునా ఆ అట్లా అంటే ఇప్పుడు ఏమంటారు రింగ్స్ పెట్టుకుంటారా తాళి కడ్తారా అండి
తాళే కడ్తారండి మా దాంట్లో అయితే తాళి కడతారు కొందరేమో ఇగ రింగ్ పెట్టుకుంటారు ఇగ ఎవరు స్టార్ పట్టి ఉంటాది మ్మ్
శాలల్లో ఉండదు కదండి రింగ్సే పెట్టు కుంటురు కదా మనమే భారతదేశ సాంప్రదాయం ప్రకారం అనుకుంటా, ఆ ఇక్కడ మన కల్చ్ ఇండియా లా
అవునండి
ఉ ఏం చేస్తరండి ఇంక అంతే అయితే బాగుండ్రు కదా, ఆ ఆ అదే అప్ అప్పల అడ్రస్ మీకు తెలుసు, తాండి మీకు
ఆ తెలుసు అండి తెలుసు తెలుసు ఊ
అ లడ్లు కూడా చేయించు కుంటారా మీరు పండగక్కి
అన్ని చేయిుంటాం అండి నంబరిస్తా ఫోన్ నెంబర్ ఇస్తా
ఆవ్ అంతేనండి అదే మా ఫ్రెండ్ వాళ్ళది అల్లా ఫ్రెండ్ వాళ్ళ చుట్టూలది మ్యారేజ్ ఉందండి ఐ ఐతే వాళ్ల డెస్ గాగ్ ఇవే అన్నీ వేళవన్ను అంతే కదండి కాస్మెటిక్స్ అన్ని అదే ఎక్కడ తీసుకెళ్ళిదనీ అడుగుదామని అంటే నేను కనుకుంటాలే అని నేను చేసింటినండి కాల్
గాజులు మాత్రం చార్మినార్ లో
ముమ్ చార్మినర్ దగ్గర
సక్కనంగా పా అ
అంతేనా అండి అదే మేము కూడా అనుకుంటున్నాము ఇక షాపింగ్ చేద్దాం వెళ్ళాలంటే సరే నేను కను కొ చెప్తలే అన్నా ఒక పదిహేను వేలకు వస్తుండ వచ్చ చం డ్రెస్
ఇ మన పరిస్థితిని బట్టి ఉంటుందానండి మనకి ఎంత కొనే స్థోమత ఉందో దాన్ని బట్టి
అంటే పదిహేను వేలకు కూడా దొరుకుంది
ఆ దొరుకుతా దొరుకుతది పది పది ఇరవై వేల విష వర కుట్టది మన పరిస్థితిని బట్టి
అదే అదే అదే అందుకే వెళ్దామని ఇక ఇప్పుడు మనకైతే పోయి అక్కడ షాపింగ్ చేసే దొరుకుతుంది అంటారు మీరు అంతేగాదు ఒకవేళ అడ్రస్ నాకు కావాలన్నా మీళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళు కనుకో అనంటే నేను అడ్రెస్ కూడా అడుగుతాండి మిమ్మల్ని
ఆ అడగండి ఆ చేస్తాండి అడగండి పాప వాళ్ళండి ఫోన్ అడిగి స
అందుకే ఎట్లా చేయాలి ఏందో తనకు తెలియదు అంటే నేను అడిగి చెప్తలే అని అన్నానండి అట్లా మళ కొంట చేయాలండి చేసి
చేసి తిన్నామండి ఇప్పుడే తిన్నాము
పట్నంలో ఉండరా ఊర్లో ఉన్నారా
మేమా అండీ
ఆ చెప్పండి
ఊర్లో ఉన్నాంమండి
అవునా చుట్టాలుందరుూ వచ్చారాండి వేసవి సెలవలు కదా ఇప్పుడు అదేగా చాలా మంది వేసవి సేల్లలో ఇక్కడ పట్టణాలలో ఉంటలే అందరు ఊళ్ళలోకి వెళ్తున్నారు చల్లగా ఉంటది చుట్టాల అందరు వస్తారని అక్కడ మంచి ఎక్కడిక వెళ్ళిరా అండి టూర్ కి మీరు ఈ మధ్య కాలంలా అవునా ఎట్లుందండి అక్కడ
అక్కడ చాలా మంచివంటి వాతావరణము ఎప్పుడు వర్షం వస్తూనే ఉంటది
అంతేనా అండి ఎన్ని రోజులు పోయి ఒచ్చిర్రండి
తెలినామండి వన్ మంత్ వెళ్లి
అట్లనా వా వాతావరణం ఎట్ంది అక్కడ చూడడానికి ఏమన్నా ఉందా ఆ ప్రదేశంంలో ఆ ప్రదేశంలో ఏంద చూడడానికి ఏం ఏం చూసిచ్చు చ్చిరండి అంటున్నా
బెంగళూరు ప్యాలెస్ జ్యూస్ వచ్చినావండి
బాగుంది అక్కడ ఖర్చులు ఎట్లుంటాయిండి
ఖర్చులు మంచిన ఉంటాయింటే చాలనాా
తక్కువ నా ఎక్కువనాని
ఉంటాయి
అవునం చీరలు కూడా అక్కడ హోల్సేల్ కి దొరుకుతాయ అన్నారు కదండి
అవునంటండి దొరుకుతా అంట కానీ మీ అక్క అంత వరకు వెళ్లే కాగానీ బ విరాద కొడపోరు
అంతేనాహా అక్కడ వా తవన్న మ అంత మంచి ఉందా పరిస్థితులు అంతా అక్కడ ఆ ఉండగల అండి ప్పు ఎక్కువ రోజులయినా అక్కడ మనం
అంటే ఇక మం ఏదైనా వర్క్ చేసుకుంటూ ఉండగలుగుతాం అండి ఇక మామూలుగా అయితే ఉండలేం
అంతేనా మీరు చూడ్డానికి వెళ్ళి రా సరేలేండి అయితే చీరలు ఒకవేళ హోల్సేల్ అట్ల మీరు ఇప్పుడుైనా గమనించ జరి
వెండి మీ వెళ్ళలే వెళ్ళడి సార్ వెళ్తే
అవునా అదే నాకు తెలిసి అన్నారు అక్కడ చీరలు హోల్సేల్ అమ్ముతారు చాలా తక్కువ ధర ఉంటాయ అ రండి ఈసారి వెళ్ళినప్పుడు మాకు ఒకవేళ చీరలు కావాలంటే తెస్తారంండి
ఆ చేస్తలేండి ఫోన్ చేస్తా వాట్సాప్ లో పెడతా కావాలంటే మీరు మీరు డబ్బులు పంపిస్తే నేను తెస్తాను
ఆ సరే అండి ఎందుకంటే అక్కడ మంచిగా ఉంటాయి అంటున్నారు పట్టు చీరలు కూడా చాలా బాగుంటాయి అంటున్నారు మీరు పోయినప్పుడుయితే చెప్తే నేను ఆ అవునండి అదే అదే ఆ అవునండి వెళ్ళిన ఇప్పుడైతే మీకు చెప్తా అండి మాకైతే హెల్ప్ చేస్తారు కదండి సరే అండి మరి ఉంటామండి ఓకే అండి బాయ్